ఆ వర్షం పడుతుంద అండి
వర్షం వర్షం ఏం లేదండి కుల్గానే ఉంది అయితే మిన్నట్స్ అయిపోనయియ్ అందుకే కట్ అయినట్టున్నది ఆ కానా కాల్స్ ఉన్నాయా మీరు చూసుకున్నారా ఎన్ని కాల్స్ ఉన్నాయో
ఆ చూసుకున్నా అండి ఇంకా రెండు ఉన్నాయి ఆ ఇది లాస్ట్ ఇగ
ఓకే ఓకే అది నాది అయి మీతో అయిపోయినట్టునది నేను కూడా అదే అనుకుంటన్న గాని అదే నేను చెప్దాం అనుకు
అందుకే కట్ అయింది కావచ్చు
ఏ లేదు ట్వెల్వ్ మినిట్స్ అయింది ట్వెల్వ్ మినిట్స్ అయినక్క కట్ అయింది
ఆ అదే అంటున్న
ఊ
మాకు వర్షం పడుతుంది అందుకే అంటున్న అడుగుతున్న మాకు వర్షం బడుతుంది
ఆ వర్షం పడుతుందా ఇక్కడ వర్షం ఏం లేదు మాములుగా చల్లాగా ఉన్నద్
ఆహా
నిన్న ఈ టైం కు పడుండే వర్షం
అట్లన ఆ
ఊ
ఈవినింగ్ ఏ మంట ఏస్తరు
ఈవినింగ్ ఏం లేదండి ఇవాళ అది చేసాను ఆలు టమాటా ఏసాను అదే ఉంది
ఆహా
ఒక రైస్ పెడిత సరిపోతది
చపాతీ చేస్తరా చేయరుగా
చపాతి చపాతి మేము ఎక్కువ అంత ప్రి ఒకటి చేయమండి ఏమనా నాన్ వెజ్ ఉంటేనే చపాతి తినడానికి చేస్తాం గాని వెజ్ కరీలల చపాతి అనేది తక్కువ
తక్కువా సరే మరి
ఫెస్టివల్స్ అయినప్పుడు మామూలుగా ఫాస్టింగ్ ఉంటాం కదా. అప్పుడు హ్ అప్పుడు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం తప్ప ప్రత్యేక వెజ్ కర్రీ కోసం చపాతి అనేది కష్టం.
అ
అవునండి అసలు మీ మీ మ్యారేజ్ గురించి చెప్పండి. అసలు మీరు మ్యారేజ్ ఎట్ల చేస్ కుంట్రు చెప్పండి? అన్ని టాపిక్లు అయిపోయినయి కానీ మనం ఈ టాపిక్ మాట్లాడుకోలేదు. ఇది పెద్ద టాపిక్ అసలు ఈ ఈ టాపిక్ ఈ టాపిక్ మీద గంట సేపు మాట్లాడుకోవచ్చు.
ఆ ఓ ఫుల్ ఫుల్ టైం ఉంటది.
ఆ అసలు ఇట్లా మీరు ఇట్లా పిల్ల పిల్లగాడు చూసుకోరండి ఇప్పుడు చూసుకుంటుంర్రా మీరు.
ఆ ఇప్పుడు చూసుకుంటున్నరు. మా పెళ్ళి అప్పటి దాకాయితే చూసుకోలేదు అస్సలు
మీరు మీరు మీ ఆయనని ఇట్లా పెళ్లి చూపులకి అచ్చినప్పుడు ఇట్లా ఇట్లా ఎదురుంగా ఎదురుంగా కూచు కూచోని చూసుకున్నరా.
నా పెళ్లి చూపులకయితే మా ఆయననే తీసుకురాలే. మా అతమ్మ వాళ్ళు, ఆడబిడ్డ వాళ్ళు అచ్చింర్రు పెద్దమ్మలు ఆళ్
అచ్చి మామూలుగా ఇట్లా ఫోటోలు చూపించుకొని పోయిర్రా.
ఆ ఫొటో సెల్లులల్లా దింపుకొని పొయింర్రు. అయినా ఆ అబ్బాయి ఇష్టం ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ దే వట్టి ఆ అబ్బాయి చూపియడానికి అంతే. ఇట్ల ఉంటది.
ఎందుకు అట్లా అంటే అమ్మాయి అమ్మాయి కూడా సేమ్ కదా మీ ఇష్టం ఏం లేదా అంత మీ వోల్ల ఇష్టమేనా. ఎందుకు అట్ల ఎందుకు ఇ ఇప్పుడు కూడా అట్నే చెత్తుర్రా మీరు.
ఇప్పుడు లేదు, నెయ్యమ్మ మరిది పల్లీల అప్పటి నుండి ఇగ చూపించిండు మా ఎంగేజ్మెంట్ అప్పుడు చూయించిర్రు పెళ్ళి చూ పులు రోజు చూయించ్చిర్రు కానీ ఇప్పుడు చూపిస్తాంర్రు. మా అప్పటి దాకయితే చూపియలే మాది టెన్ ఇయర్స్ అవుతుంది పెళ్ళయి.
హ్
అప్పటి దాకా చూల్లే మా ఇంట్ల మేము ముగ్గురం అక్కజల్లేం మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళం అయినా కూడా చూపియలేదు.
పెళ్ళికి ముందు కలుచుకో కా కలిసి మాట్లాడుకోరా మీరు?
మాట్లాల్లే చూడలేదు కూడా.
ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా.
ఇప్పుడు ఇగా ఇప్పుడు చూపిస్తాంర్రు. చూపిస్తాంర్రు
మామూలుగా ఓకే సంబంధం ఓకే అయిందంటే పిల్లగాడు మీ ఇంటికచ్చి పిల్లి ఇంటికి వచ్చి మాట్లాడొచ్చా.
మాట్లాడు ఉండది అట్టే చూపిస్తరు. అందరు కూర్చొని ఉంటరుగా అందరి ముందు చూపిస్తరు అంతే. మాట్లాడనియరు ఆ ఫోన్లో మాట్లాడు నెంబర్లు తెచ్చుకోని ఫోన్లో మాట్లాడకుం
కనీ పెళ్లికి ముందు ఇంటికి రావద్దా.
ఇంటికి రావద్దు, మాట్లాడొద్దు కూడా ఇయ పెద్దోళ్ళు ఉంటరు అది కూడా ఫోన్లల్లా తెలియకుండా
ఇప్పటికి కూడా మీకు ఆ సాంప్రదాయం ఉన్నదా? ఇప్పటికి కూడా చూసు కోవద్దు, మాట్లాడుకోవద్దు పెళ్లికి ముందు కలుసుకోవద్దని ఇప్పడి కూడా పాటిస్తుర్రా.
ముస్లిమ్స్లో అయితే ఉన్నది ఇప్పడికి కూడా ఇగ మాకు అది మం చి జరగది చూసుకుంటే, మాట్లాడుకుంటే అని అంటరు.
అంటే అది అదొ ఒకటి ఉన్నదా మీకు సాంప్రదాయం
ఉం ఆ ఉన్నది మళ్ళ మంచిది కాదు పెళ్ళి అయినాక కానీ ఉండది మరి
ఉం
అది మే పెళ్ళి అయినాక పెళ్ళ ఇద్దరికి మంచిగా కాదంట అట్లా చూసుకో మాట్లాడుకుంటే
ఇట్లా మీరు ఇట్లా మామూలుగా ఇట్లా ఈ పెద్దమ్మ కొడుకుని ఇట్లా ఇట్లా పెద్ద నాన్న కొడుకుని కూడా చేసు కుంటారటా అట్లానే అది నిజమేనా
పెద్దమ్మ కొడుకుని కాదు కాని మన ఆ చిన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా అమ్మ చెల్లె ఉంటది కదా అక్క చెల్లల్లో కొడుకులు ఉంటారు అన్న తమ్ముడు వరుస అయితుది కదా వాళ్ళని చే కుంటారు పెద్దమ్మ పెద్ద నాన్నది కాదు
అంటే మనకంటే పెద్దోళ్ళని చేసుకోరా
ఆ చేసుకోరు అది పెద్దమ్మ పెద్దనాన్న అంటే ఇప్పుడు ఆ నాన్నకు అన్నతమ్ముడు అవుతారు కదా అట్లా ఉండది అమ్మ తరపునా అక్క చెల్లెల్ల అది
తరపున చేసుకోరు అమ్మ వాళ్ళ తరపున చేసుకుంటారు అంటురు
ఆ అట్లా ఉండది ఆ ఇతే మనం ఒకటే కులం అయితది కదా అట్లా కాదు ఇప్పుడు అమ్మకు
ఇప్పుడు ఇప్పుడు మీ మరది వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోరు ఇప్పుడు మీ అక్కజల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని చేసుకో కుంట అంటుర్రు
ఆ ఆ అట్లా అయితది
ఆహాహాహా ఓకే ఓకే ఉ హమ్ అంటే ఇప్పుడు మీ అక్క చెల్ల వేరే వాళ్ళని చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అంటారు ఇప్పుడు మీ ఆయన వాళ్ళ అయితే మీ సేమ్ సేమ్ బ్లడ్ అవుతుది కదా అద్దు అంటూారు
అట్లా అయితది ఆ ఒకటే కుటుంబం అయి తది కదా అందుకే అట్లా ద
ఉం మీకు కూడా మరి మీకు కట్నాలకి ఇట్లా మంచిగానే మాట్లాడుకుంటాం మీకు ఎక్కువ కట్టనాల కంటే ఎక్కువ ఇట్లా ఫర్నిచర్ పెట్ పెట్టిపోతలు ఇవే బాగా చెతారట కదా
ఇవి మంచాలు ఇగా వాళ్ళు డిమాండ్ చేసినట్టే మంచాలు పెద్ద పెద్దయి వాళ్ళు డిమాండ్ చేసిన మంచినే కుంటాయి యాభై వేలు అరవై వేలు మంచానికి అయితయి పెద్దది మహారాజా
ఆ మీ మీ మీ మీకు ఎక్కువ ఫర్నిచర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మీరు
అవును అది అను
మా ఫ్రెండ్ వాళ్ళు మా ఫ్రెండ్ ఉండే ఒక ఆమె వాళ్ళ మా అన్నయ్య మ్యారేజ్ అయితే పోతే వాళ్ళ అంటే మా ఫర్నిచరు మా మంచాలు మా ఈజజ పోస్తతే వాళ్ళ మీ మీ బెడ్ సిక్స్ అయినా అవ అయినా వేరే వేరేగా అనిపిస్తు ఉండేయి
ఆ
ఉం అట్లా
ఫర్నిచర్ ఎక్కువ ఇస్తారు కట్టది ఫర్నిచర్ ఎక్కువ ఇస్తారు మళ్ళా గోల్డు గిన్నెలు ఈ గిన్నె వంట సామాని మొత్తం ఇయ్యాలి ఓ ఇయ్యాలి ఇయ్యకుంటే
హ్మ్ హ్మ్ హ్మ్
అవి ఇయ్యకుండా చులకనా చూస్తారు మాకు ఇంతే సామాన్లు తెచ్చుకున్నావా ఇంతే తెచ్చుకున్నావా అని
అంతేనా
ఓ మా ఆడబిడ్డకి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి వాట వాటర్ బాటిల్ అది చెత్త ఏతే చాట ఉండదు అది అంది ఇడ్లీ కుక్కర్ అన్ని ఇగ
అన్ని ఒక అంటే ఒక ఫ్యామిలీ పెట్టుకుంటే ఇన్ని కావున అన్ని మొత్తం ఇచ్చుడే
ఈయమ్మ ఆడబిడ్డ ఒక్కది కాబట్టి ఇగా అన్నీ ఇచ్చిందమ్మా అత్తమ్మ అయితే అన్నీ కొన్నది ఈగ పోయి ఇట్లా పొయ్యి ఆన్ చేసి బియ్యం పెట్టుకున్నుడే అంత గనే వచ్చింది
హ్మ్ హు వంట సామాను కూడా ఇస్తారా
ఆ వంట సామాను కూడా ఇవాళ్ళ వేరైతే వంట సామాన్లు కొనియల్లా రెండేళ్ళ రాశానంటే మళ్ళ అట్లా కూడా
ఉమ్ ఇప్పుడు పె పెళ్లి పెళ్లి అంటే మీకు హల్దీ సంగీత్ ఇవన్నీ అంటే ఇట్లా పసుపు పసుపు పెట్టడం ఇవన్నీ చేసుకుంటార మీరు
ఆ హల్దీ ఉంటుంది ఇక పెళ్ళికి ఒక రోజు ముందు హల్దీ ఉంటుంది ఇగా హల్దీ రోజే మేహిందీ పెట్టుకుంటారు ఇగా ఇప్పుడేమో ఇగా పార్లర్ వాళ్లు వస్తే కానీ ఇక ఒకరోజే ముందే పెట్టుకుంటాము
ఉమ్ అంటే ఇప్పుడు పిల్ల పిల్లవాళ్ళ ఇంటికే కదా పిల్లగాడు పెళ్లి చేసుకునేది
ఆ పిల్లవాళ్ళ ఇంటికాన్నే ఇగ హల్దీరోజు పిల్లగాన్న వాళ్ళు నైట్ అయినాంకా అది హెల్దీ ఫంక్షన్ అయిపోయినాక బట్టలు తీసుకొని వస్తారు పెళ్లి పిల్లబట్టలు
హ్మ్ ఆహా అంటే పెళ్లి పిల్ల బట్టలు తీసుకొని పిల్లగాడు వస్తారు పిల్లగాన్ని తీసుకపోవడానికి పిల్లగాని బట్టలు పట్టుకొని మీరు మీరు మీరు పోతార మళ్ళా
ఆ ఓమ్ కాని ఈ పెళ్లి పిల్ల చెల్లె ఉంటుంది కదా చెల్లె అది పిలగానికి మైదాకు పెట్టడానికి పోతుంది అంతేగాని పిల్ల ఎవ్వళ్ దారి
ఆ ఓకే ఓకే మరదలు పెడుతదా
మరదలు పిల్ల పిల్లలందరి చిన్నపిల్లల ఫంక్షన్ చిన్న అన్నట్టు ఇగా డబ్బులు తీసుకుంటారు మైదాకు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు
ఓకే ఓకేే
పిల్లలు అందరు కలిసి
హ్మ్ చేయి అంట మామూలు ఇగా పిల్ పిలగాడ వస్తే మాములుగా మీకు ఇట్లా సంతకాలు పెట్టే పెట్టే కదా చేసుకుండ్రి ఏవన్నా ఈ నల్ల పూసలు వేసుకుంటారు కదా అది కడతారా లేకపోతే పెళ్లి తర్వాత మీరే వేసుకుంటారా
అవి సంతకాలు అయినాంకా ఆ సంతకాలు అయినాంకా పెళ్ళి పిల్ల వాళ్ళ అత్తమ్మ ఉంటుందిగా పిలగాని వాళ్ళ అమ్మాయి అమ్మ
హ్మ్
అమ్ వాళ్ళ అమ్మ వచ్చి నల్ల పూసలది వేస్తుంది వాళ్ళ తెస్తారు మన ఇచ్చిన కట్నంలో వాళ్ళు నల్లపూసల దండ తెస్తారు
మ్ ఉహు అదే అత్ అత్తమ్మ ఏస్తుందా ఆ పిల్లకి
పెళ్లికేస్తామ్మాయ్ నల్ల పూసల్ది వట్టిగా రోల్డ్ కంగనల్ది అది ఏస్తడు ఫైవ్ రూపీస్ది, తర్వాత గోల్డ్ది ఏస్తడు రెండు ఏస్తడు
ఇంగేమన్నా రింగులు మార్చుకునుడు గిట్ల ఏమన్నా ఉండద్ ఏం ఉండదా
ఉండది ఇగది రింగులు అంటే ఇగ పెళ్లి మొత్తం అయినంక ఇద్దరిని దగ్గర పెట్టినంక అందరు గిఫ్ ఫ్ట్స్ ఇస్తరు ఎవరన్న రింగులు లు కమ్మాలు
అది వేవన్నా కావాలంటే ఇచ్చుకోవాలంటే గివ్వే రింగులు మొత్తానికయితే పిల్లగాడయితే పిల్లకు ఏం ప ఇట్ల వా ఆయన చేసేది ఏం ఉండదు ఓన్లీ సంతకాలు తప్ప
సంతకాలె అది లా ఇగ మొత్తం అయిపోయినంక అద్దంల చూపిస్తడు
మా మట్టలు కూడ వే మట్టలు మట్టలు పెట్టుకుంటర మీరు మట్టలు కూడ పెట్టుకుంటరు గదా
మట్టెలు పెట్టుకుంటాం మన అదీ ఇంట్ల నుండే అది సంతకాలయినంకనే పెడతరు మట్టెలు అప్పుడే ఏ
ఎవల్ పెడతరు ఆ మట్టలు ఎవరు పెడతరు
అమ్మాయి తరఫు వాళ్ళే వాళ్ళ పిన్ని, అత్తమ్మ వాళ్ళు ఉంటరు గదా వాళ్ళే పెట్టుకుంటరు పిల్లగాంది ఏం ఉండదు, ఏం లేదు పిల్లగాడు ఏం లేదు వట్టిగ అది అ లాస్ట్ కి అయిపోయినంక అద్దంల చూపిస్తరు ఫేస్ లు ఓకళ్ది ఒకల్లి చూసుకున్నంక అప్పుడు ఇష్
పెనక సూస్కోరన్ అద్దాలల్ల మొకాలు జూపిత్తరా
ఉమ్ అదే సంతకాలు గూడ కాదు లాస్ట్ కు గిఫ్ట్స్ గిట్ల అన్నీ అయిపోయినంక ఇప్పుడు ఇగా పంపిస్తరు అనంగ ఒక అర్ధ గంట ముందు అప్పుడు ఫేసులు జూపిస్ తే ఇగ ఇష్టం కొందరు రింగ్స్ పెడతరు అప్పుడు అమ్మాయికి ఇష్టం, ఉన్నోళ్ళు ఇగ పెడతరు లేన్ నుండి ఏం లేదు అప్పుడు ఇస్తాడు రింగు అంతే
ఉమ్ ఈ రిసెప్షన్ గూడా అమ్మాయి అమ్మాయేమో రూమ్లుంటది అబ్బాయోక్కడే అచ్చినోళ్ళత్ తోన్ ఫోటోలు దిగుతరు ఇదయితే భలే అనిపిత్తది మీ మీ రిసెప్షన్
ఆ ఇప్పుడు అమ్మాయికి వేరే స్టేజ్ అబ్బాయికి ఉంటయి గదా ఇగ లాస్ట్కు అందరు అయిపోయినంక ఇద్దరు కలిసి అప్పుడు కపిల్ ఫోటోలు దిగుతరు లాస్టులో
ఇగ అంటే బయటి వాళ్ళతోనయితే కలిసి దిగరు కదా మీరు
ఆ బయటి వాళ్ళతో దిగరు ఎవర్ది వాళ్ళే లేడీస్ లేడిసే జెంట్
ఎవ్వర్ దాంట్ల లేడీస్ అంటే అమ్మాయి తోని దిగాలనిపిచ్చిన వాల్ అమ్మాయి దగ్గరతో తోన్ దిగాల, అబ్బాయితోన్ దిగాలనిపిత్తె అబ్బాయితోన్ దిగాల గన్ తెగాని వీళ్ళిద్దరు ఒక కాడ పెట్టయితే దిగరు
ఇగ మన ఫ్యామిలీ ఫోటో అయినంక ఇగ అన్
ఆ మన ఫ్యామిలీ ఫోటో మళ్ళ వాళ్ళ ఆల్బమ్ కోసం ఏమన్న ఫోటోలు గావానంటే అప్పుడ్ ప్పుడు అవన్నీ కనీసరికి అప్పుడున్న ఈ బుర్కాలు మల్లేప్
ఆ ఇగ మల్లె పూలు ఉంటయి బుర్కాలంటే ఇగ ఉండయ్ గని మల్లె పూల్ ది ఉంటయి మల్లె పూల్తోటే దిగుతరు
ఎవడు మా పి పిల్ల గాని ఫేస్ మొత్తం మల్లె పూలు కవర్ అయితయి గదా అట్లానేప్
ఆ ఆ కొద్దిగా జరుపుతరు ఫేస్ గట్ పించ్ చ్చేటట్టు ఇద్దరి జరుపుతరు జరిపి అప్పుడు ఫ్యామిలీలందరు కలిసి దిగుతరు
ఉమ్
పూలతోటి ఇగా మాకు పెళ్ళి అని అందుకే పూలు ఎక్కువ ఉంటాయి
ఒక్కసారి కూడా పోలే నేను ముస్లిం మ్యారేజ్ ఒక ఫ్రెండ్ ఉండే గానీ పెళ్ళి ఎప్పుడైందో ఏంద అసలు అసలు కోరిక అసలు దగ్గరుండి చూడాలి ముస్లిం ము ఇగ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక్క ఆమె ఉండేగాని అంత
అ
నైట్ అంతనా
నైట్ అంతా ఇంటికి వచ్చే వరకు తెల్లారీ ఐదు అవుతది మా పెళ్ళిలో హల్దీకి రిసెప్షన్కి ఏదైనా